హాయ్ అండి
హాయ్ హలో బాగున్నారా
బాగున్నాను మీరు బావున్నారా
బాగున్నా బాగున్నా ఏం చేస్తున్నావ్
ఏం లేదండి ఖాళీ నే ఏం చేయాల అని ఆలోచిస్తున్నా మూవీ చూడాలిగ అని అనుకుంటున్నా
రేపు రీ రిలీజ్ ఉంది కదా
అవునండి రీ రిలీజ్ కాంచనా కదా
కాంచన రీ రిలీజ్ అయిందని
అవును అంటే ఆఫ్టర్నూన్ అంటే ఇవాళ ఖాళీ ఆ అనుకున్నాం నేను మా ఫ్రెండ్ కాలేజ్ లో ఇవాళ రేపు వెళ్ళాలి కాలేజ్కి వచ్చి లాంక వెళ్ళాలి అని అనుకున్నాం బట్ ఏమవుతాదొ తెలీదు
అవునా బాగుంటది మూవీ వెళ్ళాలి థ్రిల్ గా ఉంటది మస్తు
అవును ఖచ్చితంగా పోవాలి యాక్చువల్ మళ్ళీ థియేటర్ ఎక్స్పీరియన్స్
మస్తు ఉంటది అవును అసలు నిజంగా తిన్నరా మరి
తిన్నామండి ఇప్పుడే మీరు తిన్నారా
తిన్లేదు ఇంకా ఇందాకే కాఫీకి వెళ్ళ వచ్చినాను
అవునా
కొంచెమైనాంక తిందామని ఆ
మ్మ్ మీకు మూవీస్ అంటే ఇష్టమా అండి హార్రర్ మూవీస్ అంటే ఇష్టమా
హార్రర్ మూవీస్ అని ఏ మూవీస్ అయినా ఇష్ ఇష్టమే చూస్తా చనా ఆ
నాకు కూడా చానా పిచ్చి అండి మూవీస్ అంటే
అవునా కష్టంగా ఏ మూవీ అయినా ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది నాకు కూడా
అవునా నాకు కూడా ఖచ్చితంగా నేను చాలా ఇష్టంగా చూస్తా కదా మూవీస్ నాకు మూవీస్ చాలా రిలీఫ్ ఇస్తాయండి యాక్చువల్ మూవీస్ అయినా
అవును నేను కూడా ఏటైనా వెళ్తే మ్యూజిక్ పక్కా ఉండాలి అసలు
అవునా మీ టేస్ట్ మా టేస్ట్ చాలా బాగా కలిసిందండి
అవును
వున
ఇంకా ఏం తిన్నారు మరి
మేము మా హాస్టల్ ఇవాళ హాస్టల్ కదా మేము హాస్టల్లో ఉంటాం కదండి ఇవాళ టమాట చారు పెట్టారు
అవునా మాది పప్పు పెట్టిన్రు
అవునా
ఆ
మ్మ్ ఇంకా ఏం చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ అందరూ
మా ఫ్రెండ్స్ అందరు ఓ నార్మల్ వాళ్ళ మమ్మీ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడుతున్నారు ఆ ఇంగ టైం హాస్టల్స్ కి ఏం పని ఉన్నది వాళ్ళ మమ్మీతో మాట్లాడి కొంచసేపు ప్రశాంతంగా ఏ ఏదో ఒకటి చేసుకొని వండుకోవడమే
అవునాండి అంతే ఇంగా
అవును
ఉమ్
లాస్ట్ టైమ్ ఏం మూవీ చూసిన్రు
నేను లాస్ట్ చూసిన మూవీ హిట్ లవ్ అనే మూవీ చూసిన మూవీ హిట్ లో
నవునా
అవును చాలా బాగుంది బెస్ట్ ఎక్స్పీరియన్స్
అవునా నేను ఇవి యుష్న విష్ణు సమ్ విన్యాసం సమ్
ఓ అది కూడా నేను చూసానండి బెస్ట్ కామెడీ మూవీ కదా!
అవునవును బాగుంది.
అవును యాక్చువల్ గా కామిక్ మూవీస్ మంచిగా ఉంటాయి.
అవును బాగుంది అసలు నిజంగా
మరేపు రీ మూవీస్ కి వెళ్దాం అనుకుంటారా రీ రిలీజ్ కి
ఆ ఎల్దమ్ అనుకుంటాను ఖచ్చితంగా వెళ్ళాలి.
వెళ్ళాలా
ఆ హా.
టి ఎఫ్ ఐ బాగుంటదా ఆ
మీరు వెళ్తారా మరి
ఖచ్చితంగా వెళ్దామని అనుకున్నాం. మేము కూడా బట్ రేప్ ఏమవుతదో తెలీదండి. చూకరైగా ఉన్నా
అవునవును మెమ్మే అంతే ఇగ రేపటి దాకా తెలీదు. ఏమయితదాని కానీ ఖచ్చితంగా వెళ్ళాలని అనుకుంటానా.
అవునా నేన్ గూడ సేమ్
అవును ఎంత ఇయ్యాలా కాలేజ్కి వెళ్ళిండ్రా మరి
కాలేజ్ కి వెళ్ళినాం ఇవాళ మేడమ్స్ చాలా టార్చర్ చేసారండి.
అవునా ఏ
స్లిప్ టెస్ట్ పెట్టారు చాలా రిస్క్ ఇచ్చారు.
అవునా ఓ మా దగ్గర కూడా పెట్టిన్రు పాపం మా ఫ్రెండ్ని లేపి ఏ అన్ని చదవమన్నార అన్నటిగ ఎంత ఎంబారేజింగ్ ఉంటది ఆ ఎంత ఎంబరేజింగ్ ఉంటది ఆమె చదివింది మాట్లాడచ్ చదవమన్నది ఆమె రాష్
అవును స్టేజ్ మీద నిల్చోబెట్టి మాట్లాడమన్నారు. మాహు క్లాస్ లో గూడా
ఆ గట్లా ఏస్తే ఎట్లా?
కామకే రెస్పెక్ట్ ఇవ్వాళే అని కంప్లైంట్ చేసిళ్ళు రివర్స్ లో
అవును అట్లా ఏస్తే ఎట్లా అంతా
అదే స్టూడెంట్స్ కే ఇబ్బంది పేడతారు. మళ్ళా అట్లా మాట్లాడుతారు. నార్మల్ గా టీచర్స్ టీచర్స్ లాగా ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది ముందే మళ్ళీ ఎందుకు?
అవునవును నేను ఇం మేమే అస్ అసలు కంప్లైంట్ ఇస్తే బాగుండు
డామినేట్గా మాట్లాడతారు. ఫ్రెండ్లీగా మాట్లాడుతే ఎవరైనా బానే మాట్లాడతారు కదా!
వచ్చి పేపర్ చూస్తున్నా కూడా పపం మా ఫ్రెండ్ నే అన్నారు.
ఆ అవున్ అట్
ఆ మేము కూడా ఏమనలే? బేనామె గురించి మేమ్ స్టాండ్ తీసుకుంటే మళ్ళా తర్వాత మమ్మల్నే అంటారు.
అవును మళ్ళీ టార్గెట్ అట్లా ఏస్తారు కదా.
ఆ అందుకే ఇగ మేము కూడా ఏమీ అనలేదు.
ఉమ్
ఇంకా ఏం కర్రీ చేసిర్రు మరి
మాకు టు చెప్పినా కదండి. టమాటో రసం చేసారు. ఓకే యావరేజ్ ఉంది ఏదో తిన్నా అంటే తిన్న జస్ట్ నాలుగైదు బుక్కలు రాత్రి అయే తిప్పి తిప్పి ఏ అవరేజ్ గున్ ఇగో అండి ఏదో అట్లా వండి నా మా అంటే వండి మామ్మమ్మ మీద వారేస్తారు అట్లా
అవునా ఈ హాస్టల్ అంటే అంతే ఇగ
ఉహు
వండి వడేస్తారు అంతే ఇక వాళ్ళకి ఏముంది వాళ్ళు తొందరగా వెళ్ళిపోవాలని అట్లనే ఏస్తారు
అవునవును
ఇంకా మరి ఏం చేస్తున్నారు
ఇంకా ఏముంది అండి ఖాళీ ఇగ అట్లా ఏం లేవు ఇంగా
అవునా
ఉన్నా కూడా ఇప్పుడు చాలా టైం బిజీ ఇప్పుడు
ఓ మేము అసైన్మెంట్ రాసుకోవాలి ఇగ ఇప్పుడు
అవునా రాస్తురా రాస్తున్న అండి అసైన్మెంట్
రాయాలిగా
ఏ మాసము
అది బయోటెక్నాలజీ అనేది అసైన్మెంట్ ఇచ్చిండు
బయోటెక్నాలజీ అసైన్మెంట్ ఇచ్చిరా
బయోటెక్నాలజీయు లేకపోతే ఏదు సబ్జెక్ట్ ఇచ్చిండ్రో అనంతాయ్ గుర్తుకు లేదు గాని అసైన్మెంట్ అనేది మాత్రం గుర్తుకుంది
అవునా
రాయాలి ఇప్పుడు దాన్ని
ఉఫు
ఆ రేపు ఆమె క్లాస్ ఉందో లేదో చూసుకొని రాయాలి
అవునా
ఆ
అంతే కదా మరి మేడాలకి భయపడాలి కదా
అవును మేడం తప్ప ఇప్పడాలు అందరికి భయపడాలి
అంతే కదా
అంతే ఇగ మొత్తం జీవితం అన్ తే ఎవరికొకరికి భయపడుతూనే ఉండాలి ఇగ మనం
అవును కదా అయినా టీచర్స్ కి వాళ్ళు ఉన్న పొజిషన్ కి అయినా రెస్పెక్ట్ ఇవ్వాలి కదండి వాళ్ళు చెప్పేది చెప్పండి సెకండరీ కానీ వాళ్ళు ఉన్నా పొజిషన్ కి మనం రేస్ పెట్టి వాళ్ళి వాళ్ళు మనకన్నా ఒక స్థాయిలో పెద్దవాళ్ళు కదా
అవును
అందుకే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఎట్లాంటి వాళ్ళతో కేవలం మనుషులు మనుషులకైనా పెట్టించుకుంటాం కదా అట్లా వాళ్ళకు అయిన ఇవ్వాలి కదా
అవునవును ఇయ్య మాది ఏకు
తను చేసిన తప్పే టీచర్ చేసిన తప్ప ఇద్దరు చేసింది తప్పే యాక్చువల్ గా తనకి తం సో వాళ్ళగైనా ఆమె కూర్చొ అని మాట్లాడం వల్ల స్టార్టింగ్ కూర్చుంది ఓకే ఎగ్జామ్ రాస్తాంటే గాని లాస్ట్ కు తను మాట్లాడుతుంటే అప్పుడైనా నిలిచి మాట్లాడితే అయిపోయేది బట్ తను అప్పుడు కూడా రెస్పెక్ట్ టీఓపోయేసరికి టీచర్స్ ఎవరైనా రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఎవ్వరి దగ్గర నుంచి అయినా ఆమె అట్లా చేయకపోయేసరికి మేడం కి కోపం వచ్చింది కంప్లైంట్ చేసింది కొంచెం అంత పెద్ద ఇష్యూ చేసిర్రు దాన్ని ఇవాళ కాలేజ్ అంత ఇవాళ బోరింగ్
అవునా మా కాలేజ్ లో కూడా అట్లా జరుగుతా ఉంటాయి ఇ ఆమెనే లేండి థర్డ్ ఇయర్స్ కి
ఇక కామన్ లైట్ తీసుకోవాలండి కాలేజ్ లో మనం ఇలాంటి కాకుండా ఇంకేం ఎక్స్పీరియన్స్
అవునవును ఏదో ఒక వేస్తా ఉండాలి అప్పుడే మన నేమి బయటకి వస్తుది
అవునా
ఉ అప్పుడ మనం ఫేమస్ అయితాం కాలేజీ లో అప్పుడే మనం కాలేజీ లో ఫేమస్ అయితాం
అవును ఫేమస్ కావాలి కాని పాజిటివిటీ నెగిటి్ టీ అని రెండు ఉంటాయి కదండి నెగిటివ్గా కాద్దు పాజిటివ్ గా అయితే అందరి ప ఒక ఇంప్రెషన్ ఉంటుది
ఈ ఎట్లయినా కావాలి ఇక మనం
కానీ మా గ్లాస్ అంటే అే మాది ఎట్లా తెలుసా అండి మా క్లాస్ అసలు ప్రతి ఒక్క టీచర్ అయినా ఏ లెక్చరర్స్ అయినా కూడా మా మీద ఎవరికైనా బ్యాడ్ ఒపీనియన్ ఉది మా క్లాస్ న అల్లరు వేస్తారు చెప్పిన మాట వినరు అని చెప్పే బ్యాడ్ ఒపీనియన్ ఉంది ఇ కానీ
అవునా ఆ క్లాస్ బాయ్స్ విన్నర్ కావచ్చు చ్చు అందుకే కావచ్చు
యాక్చువల్గా వాళ్ళ రెపెక్ట్ ఇవ్వడమే తెలియదు అమ్మాయిల
అంతే మరి ఇక బాయ్స్ అంటే అట్లనే ఉంటారు ఇక ఈ బీటెక్ బాయ్సే అట్లా అనుకున్నాం ఇక మీ క్లాస్ బాయ్స్ కూడా అంతేనా ఇక
మా క్స్ బాయ్స్ అంతే అండి వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వగానే నేను ఎవ్వరికి చూడలేదు టీచర్ మ లెక్చరర్ అయినందుకు అయన వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి నార్మల్ గా మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ గా మాట్లాడాలి కదా
అవునవును
మళ్ళీ యాక్చువల్ గా అదే చెయరు నార్మల్ గా రెస్పెక్ట్ గా మాట్లాడమే తెలియదు వాళ్ళకి వాళ్ళనే డిస్కస్టింగ్ గా మాట్లాడి ఎందుకలా
ఇక వాళ్ళంతే ఇగా వాళ్ళు కొంచెం ఇరుగుడుగా బిహేవ్ చేస్తారు బాయ్స్ అని రెచ్చిపోతా ఉంట తరి వా
వెచ్చిపోతే ఏమొస్తుందండి క్లారి చదువుకోవడానికి వచ్చినప్పుడు నార్మల్ గా ఓన్లీ మా క్లాస్ న అట్లా అంటారు ఎందుకనింటే మా క్లాస్ వాళ్లే అట్లా బిహేవ్ చేస్తారు నార్మల్ గా మాన సింగర్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళ పైన ఏ కంప్లైంట్స్ లీవంట మా జూనియర్స్ ని అయితే చాలా మంది మేడమ్స్ మెచ్చుకుంటారు చాలా మంది మెచ్చుకుంటరు మీ జూనియర్ స్ నయం మీ ఎట్లా వేస్ట్ వేస్ట్ అని చెప్పి అంటా ఉంటంది
అవునా మీ ఫ్రెండ్స్ అందరు ఏం చేస్తున్నారు మరి అందరు వచ్చార కాలేజ్కిి పోద
మా కాస్ ఆ
మీ ఫ్రెండ్స్ అందరు వచ్చిార మరి కాలేజ్కిి ఇవాళ
ఆ అందరు వచ్చి రండి అందరు వచ్చినాము ఇవాళ్ళ అందరం బలైనం ఎగ్జామ్కిి
అవునా మేమైతే ఫోన్ పెట్టి రాసినాం అ సీదాం అది కూడా చదువు మంటది ని భయపడ్డాం ఫోన్ పెట్టి రాసినా కూడా తప్పు రాసినామ ఏమోన్న టెన్షన్ ఎక్కువ అయింది
అవును కదా అంతే ఉంటంది కదా ఎప్పుడైనా కూడా ఎంత పర్ఫెక్ట్ గా రాసినా అలా మిస్టేక్స్ క్కనే చూస్తారు టీచర్ అంతే కదా భయం భయం
ఆ ఎవరట్లా వయ్యలేదు త్రీ ఇయర్స్ కాలేజ్ అప్పుడు మాకు ఎవరు అట్లా చేేయలేదు ఈ సెమిస్టర్ లోనే ఆమె అట్లా చేేస్తాంది
అవునా కొంతమంది ఉంటారు కద లేం ఇట్లా
మచ్చిపోతాం
ఆ కొంచెం మెంటల్ మెంటల్ చేస్తారులేండి అప్పుడప్పుడు
ఆ
కొంచెం వాళ్ళనే తెలుసుకోవాలండి స్టూడెంట్స్ ని ఇట్లా ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి
ఆ
మ్మ్ సరే అండి మరి బాయ్ ఓకే గుడ్ నైట్ బాయ్